నాడీగా ఇంతసేపు మ సో నేను మాట్లాడ్నానా ఇప్పుడు
అరే నేనే మాట్లాడతాన్ నువ్వేం సప్ పూడే ఇంగ్య ఏం కారణ ఏ ఇంసేపు ఎందుక్ మాట్లాడలేద్ రా నువ్వు ఏ కాలేజ్ ఎందని అవన్నీ అడిగిన నిన్ను క్యూషన్లు అడిగినంక నువ్వేం చి సరేగానీ ఇంటర్లా హా ఇంటర్ ఇన్ టర్ మీ ఇంటర్ గుంరించ్ చెప్లే నాక్ మీ మీ దోస్త్ గోల్ ఇంటర్ దోస్ మీ బెస్ట్ ఫ్రెండ్ యొవ్లడ
ఇంటర్లా గానీ
ఆ చాలా మందుంటారు ఒక ఇద్దరు పేర్లు ఎప్పు రా ఫస్ట్ నీలా వాడ్ మంచ్ చ్ గాద నేన్ జెప్తాన్న నాకు జాతకాలు తెలుసు ఆ రాకేష్ ఓకే విష్ణ అఖిల్ అనేటోలేడా నీక్ ఫ్రెండ్ నువ్వేం జేయంటే ఇంటర్లో జాయిన్ గంగా జాయిన్ గంగనే అకిలే డుంటాడు ల అటికి పోయ్ వాన్ దోస్త్ చేస్కో అఖిల్ అనేటోళ్లు మస్త్ మంచోళ్ళుంటారు
బ బ బ బా అవునా నక్దేల్ద్ మరె ఇప్పుడే తేల్తంద్ నాకు
తెల్సుకో పోయి ఇంటర్లో దోస్త్ చేసుకో సరే మీ తెలుగు చెప్పేరు సార్ పేరు ఏం పేరు తెలుగు
దేవుడు దేవుడు
దేవుడ్ దేవుడు సారా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏంటిద్ నిద్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది హలో హలో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి రా నీద్ రే ఇంగ్లీషా సాస్క్రిట్ తెలుగ
ఇంగ్లీష్ ఇంగ్లీష్
లా అరే ఇంగ్లిష్ కాద్ రా సాస్క్రిట్ ఆ తెలుగు ఆ ను తెలుగ ఆ సంస్క్రిట్ ఆ ఆ తెలుగు సెకెండ్ ఇంగ్ ఆ ఇంగ్లీషు హిందీ ఉందా మీకు హిందీ లేనటుంది మొత్తం ఎన్ని సబ్జెక్ట్లు మీకు ఎన్ని సబ్జెక్ట్లు మొత్
మాకా ఆరు మొత్తం. ఆరు
ఆర్ ఆరా ఆరె ట్లరా మ్యాసు సిక్సా ఏంటి ఏంటి జెప్
మ్యాసు ది తెలుగు ఇంగ్లీషు.
అ.
సోషలుండదా మీకు. సోషలుండదా. సోషల్ లేదు మ్యాసు ఓర్ మీకు మ్యాసెవర్ జెప్తారు మా.
మ్యాస అదె జియస్సార్ జియస్ శ్రీనివాస్.
ఉమ్
ఆడ మొత్తం శ్రీనివాసులే కావట్టీ జిఎస్సు ఎమ్మెస్
అదే. మన క్రికెటాడిండు గా లక్ష రూపాయ్లు డౌన్ంట ఆడిర్రంట గా. మరీ పైస్
అ అయ్ ఇప్పుడెందుకు పడ్తాయ్ ఇబ్బుడు పడవ్. అన్ గ ఇబ్బుడె
ఆహా ఏమన్న నిన్నేం కూర.
ఎ
హలో ఆ నిన్న ఎంగూరా హలో చెప్పు నేను ఏం కూ ర అయిన పడతాను హలో నీకేన్ పడుతలే
హలో
నేను ఏం కూూర నిన్న నిన్న ఏం కూరం ఇది
అదా ని మాటంద నే ననేను
మటన్ తెన్నవా ఆ కుక్క కర్సిందన్న అంతగా నేన్నను ఊరు న నాలా కుకు కరిసిందంటయా
ఆ
ఎక్కడి కుక్క ఎడగరిసింది
ఆడ దారిలో పోతాను కరిసింది కుక్క
హిడిగి బండివి హోదంటానా
నడుచకుండా పోతాంటే
ఇక్కడ ఇక్కన్నా మొబైల్ నా పెట్న ఇన్నది
ఢీలా డీలాస్
ఆహా డీలరా ఆ ాబలగాదా ఓకే ఇంజెక్షన్సి చేయించుకున్నావా మల్లెపురమనా డాక్టర్ ఎతే ఇన్న ఎ ఎన్ని జిక్షన్ చేసిండ ముప్పది పన్నెడు ఎత్ర అండగా
అడే
ఉ తర్వాత రెండు ఇవాళ ఒకటి ఉ ఇంకేంది మరి నిన్న మటన్ తిన్నావు ఎలా ఏమి తిన్నాోవు
ఇళ ఏదో కూర తిన్న మా అమ్మ ఉండితే
ఏదో కూర కూర పేరుండదనా
నేను కూరలు గుర్తు పెట్టుకోని ఇక
ఆ షట్ మీ తమ్ముడే మీ తమ్ముడు స్కూల్కోయుండు తమ్ముని స్కూల్ కు తొ తొక్కపోయిండు పోదను సైకిల్ మీద్ ఇంప్ నే రావాలే నువ్వున్నావు కాబట్టి
నేనెందుకు పొత్త సైకిల్ వేసుకో పోతడుగాని
మరి రాత్రి ఇంకా మధ్యాహ్నం టైం అయితంది కిర్కెట్ ఆడదామని
ఆ లక్ హాఫ్ డేస్ ఆ ఇప్పుడు
ఆప్డేస్ కాదా ఆప్డేస్ అంటా అప్డేస్ స్కూల్స్ ఏ
ఆహా
నువ్వు ఇంటికానే ఉంటానో మీ తమ్ముని గురించి తెలుసుకోవాలి ఇంక చ్చి ఇట్లా మ ఇంకేంది ఎన్సేపైది జుడ్ర నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకో పది పది సెకండ్లు ఉమ్ అగు కడియేత్తా యే ఒక సెకండ్ కానీరా
అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది